ఏం జేత్తన్నావ్ తిన్నవా అన్నం
ఇంకేడ
ఆ వచ్చిండా
మావయ్య వచ్చిండు స్నానం జేత్తాం
వీళ్లు ఈ మద్య కోడిగుడ్లు ఫ్రై య ఎత్తలు ఏదో ఎత్తాలు బిర్యానీ ఎత్తాలు అర్థం కావట్లేదు టమాటాలు కొడుగులడ్లు ఎత్తా అర్దం కావట్లేదు
ఏ కోడిగుడ్ల బిర్యానీ జేత్తారో ఏమో
కోడిగుడ్లు అన్ని వుడుక బెట్టి పొద్దున ఉడకబెట్టిర్రు మరి
గన్ని వుడకబెట్టి ఏం జేత్తారంట అమ్ముతారంట్నా ఏంది
మంచికొకటి హా బోని కోడుగుడ్లు అన మర్సిపేందే దానికి అమ్మ దిడతది ఇగ
ఏడం ఏడా ఏ
మ ర్యాకు లో వెట్నా ఆ ర్యాకు లో వెట్టినా మర్చిపోయినా
తెలి కల్ళ దాన్ని మొన్న వాళ్ళ పంపిచ్చినయానే
ఆ ఆ ఆ
బంచి నడేసేను వాడంమరణడు స్నేగా తాయి
శనివారం వచ్చినాయ్ అవును
దిండ్రోల కాళ్ళ నుంచి సగం గుడ్లు అయిపో గాదే
సగ అవును ఈ వాళ రొయ్యలు దీసుకున్న తాత పొగాకు తీసుకురామ్మండు
ఆహా
పొగాక్ కోసం నాలుగు సార్లా ఫోన్ చేపించ్చిండు సింధు తోటి
వయ్యా
పర్సిపోకు బర్సిపోకు మర్సోపోకని
ఆడ కాదే మీకు అక్కడ ఎవరన్న తెలిసినోళ్ళు ఉన్నారేమో రెండు మూడు కిలోలు కొన్ రాదే మరి సపరేటు
విష్ణూ వుండు అడుగుదాం అనుకున్నా ఫోన్ బ్యాలెన్స్ యాడున్నాయె జేయడానికి
ఆహా అది కూడా వచ్చినకతే అదే మళ్ళీ ఒకసారి ఒక రెండు కిలోలొ మూడు కిలోలో తీసుకుంటే
వరలక్ష్మి వదినొళ్ళ ఇంటికాడ బెట్టిన వాళ్ళ బైక్ పై వచ్చిన పెట్టుకొని వొత్తురు
అహా అవునవును గదా
ఉ
చెప్పు ఇప్పుడు సీ ఇప్పుడు ఒక కా తెంపుతారు కాదే
తెంపీ వెడతారు మండలు వెట్నాల వరలక్ష్మి వదినకు ఫోన్ జేయ్ చేసినప్పుడు చొప్పాలిగా
చెప్పు
ఆ స్వప్నక్క అటొచ్చిందానే రెండ్రోజుల కాన్నుంచి బస్సు లో కనపడతలేదు
అదే అ ఆమే చనిపెం ఏమో మరి మా మా ఊరు బస్సులో కూడా కనప పర్లేదు కదా ఆ బస్సు ఎక్కిందంటే అక్కువ సర తక్కువ పిల్తనే ఉంటది ఆ ఆగదు మరి ఏది కనపడలేదు మరి మొన్నా ఆమె చచ్చిపోయే కదా వాళ్ళ చుట్టాలమే
ఆ చిందో ఆటోచ్చిందో అన్నారు
టే అటే వచ్చి మరి ఈన్ మరి నిన్న ఆదివారం అని ఇటే ఉన్నదో మరి ఏమొ తెలువదు ఇగ మరి ఇట్ నుం ఇ టికీ పోయిందో ఈ రోజు కనపల్లె ఇగ నిన్న ఇయ్యల జాతరే కదా మాకు అ జ తర్లా గీంతంత లేవ కొబ్బరికాయలు వామ్మో నలభై రూపాయలు యాభై రూపాయలు అట
దాను కాదండినీకు వచ్చిన బోండాలు మొత్తం కల్ ల్పి ఇరవై రూపాయలకు అమ్మిన బోచ్చడు పోయేటియి కదే
అబ్బో నిజమే అసలు నేను అసలు వాళ్ళు యాభై రూపాయల కమ్మె కొబ్బరికాయను నిన్ ముప్పై ర ఇరవై ఐదు రూపాయలేమ్మాటి అమ్మిన
ఎన్నమ్మినవ్
ఇగం లాస్ స్ట్కు మిలిగితే ఒక పన్నెండు పదమూడో ఉంటే పొట్టు తీసిన పొట్టు తీసి పెడితే అజయమ్మోదిన ఎనిమిది తీసుకపోయింది
ఆ
తె రెండో మూడు ఉంటే ఇగ నిను కాయ కడుకున్నప్పుడు ఒటి గొట్టినా ఎల్లామ్మ కోటి ఉప్పలమ్మాకోటి కొట్టిన ఇగ ఏమొన్న కాండవేయ్య పండుగకు నీళ్ళు పోసినప్పుడు రెండు ఉంటే రెండు అడగొట్ ట్లొచ్చిన ఆ ఇగ కతం అయిపో అయిపోయినాయ్ ఇగ
మచెగ్ ముదిరిన కాయలే మ చ్ మళ్ళీ వచ్చినప్పుడు ఈ రకంగా చూసుకుంటే కొబ్బరికాయ ఇంటికడున్నాయి అని తెళ్తే మస్తు మందోచ్చి తీసుకుపోదురు
తీసుకపోతారు బస్ట్ బాస్త వేసుకున్నా గాని ఇన్ఫర్మేషన్ తెలిస్తే తీసుకొని పోతారు మా ఇంటి చుట్టుపక్కల ల్లోలైన తీసుకొని పోతారు దగ్గరోల్ దగ్గ
అందర్ దేవుల్లెనయ్
ఆ అందుకనే గట్ రోడ్కి వెళ్ళిపోతే అదిే ఏదన్నా ఒక షాప్ పెట్టుకుంటే మంచిగా ఉంటదని గుడి పక్కన ఇళ్ళు ఏదాన్న కొంచెం ఇసలు తప్పు పని చేసినాం ఈ ఇల్లే అడగట్టుకుంటే పని అయిపోవ్ అసలు మాకు
ఇ ఇంత కదా
ఈ ఈ ఈ ఈ కట్న కట్టుడే ఆడ కట్టుకుంటే ని అసలు అనవసరంగా ఆ ల్యాట్రమ్ వాటర్ గురించి ఈ ల్యాట్రిన్ బాత్రూమ్ గురించి ఆలోచించిన కాగానీ ఈ ఎం కాకపోవ్
చాలే బత్రం గాడేసుకుంటే అయిపోకపోయింద
ఆ అదే అసలు బలేపన్
పోయి డబ్బా ఒకటే మొత్తుకుంటాందెంది డబ్బా
అవి అది ఎప్పుడు కొత్తదనా ఇప్పుడికి అదే లొల్లి
అసలు నేనైతే షాక్ తెలుసా వామ్మో ఏంది పొద్దున్న చూస్ పొద్దు నుంచి ఇప్పటికి పన్నెండు వేలు తగ్గిందేందీ అని సుత్తన అసలు
ఆ ద దార్నం అసలు ని అదే అసలు వెళ్ికే కొంచెందా అవును లంచ్ అనం తన్న క చూసిన
ఆ అన్నతినేటప్పుడే చూసినావ్ రెండు వేల నాలుగు వందలు అంటే
హుమ్మ్ ఇంకా తగ్గాలి ఆ పదిహేను వందల కొతె తీసుకో నాకు మెయిన్గా గసలు గియ ఆరతిపల్లెం సెట్టు తీసుకోవాలని ఉన్నది ఎప్పటి నుంచో
వెండిదా జర్మన్ సిల్వర్ తీసుకోవచ్చు కదా
ఏమో మరిఇగ ఏదన్నా ఒకటి
కొంచెం తక్కువ పడుతది జ మ
ఆ అవొకటిను గీ అయి లేవా ఈ పంచలోహం వస్తనయి చూసినావనే
కుందులా
ఆహ ఆ కుందులు కుందులు గాని మరి తాడు గాని ఒక కమ్మల సెట్టు ఒక క్లిస్ సెట్టు
ఆ పంచలోహమివి ఓకే ఫస్ట్ తాడు తాడు తీసుకోవాలి తాడు తీసుకోవాలి
వన్ బై వన్ ఒకటి ఒకటి ఒకటొకటి తీసుకుంటే అవి కొంచెం ఏ వీటికి పిచ్చి వాటికంటే అవి కొంచెం బెటర్గ ఉంటయి కదా
ఆ
ఆ
నేను కూడా ఈ తాడు మారవాలి అది తీసుకోవాలి
ఉ అది తీసుకుంటే అది అది మ కొద్ది అదే అదే ఏమన్నా ఉంటదా అదా ఏదన్నా కొంచెం నల్ల పడ్డట్టు అనిపితే
చింతపంలు చింతపంలో నానబెట్టి వాష్ జేసుకోని వేసుకోవడమే
ఆ అదే
కానీ ఇప్పుడు బ్రాస్ అది కొన్ని అవి రకాలు ఉంటయి చూసినవా
ఆ
వెండి సిల్వర్ బ్రాస్ అవి కలిపినయి దాంట్లో గో బ్రాస్ తీసేసి గోల్డ్ యాడ్ అయినయి తీసుకోవాలి అట్లయితే అన్పాలిష్ తీసుకోవాలి పాలిషీడ్ తీసుకోవదు పాలిషీ తీసుకున్నాం అనుకో ఆ పాలిీష్ పోతే మళ్ళ మనం పాలిష్ పోసుకోవాలి అది కూడా పంచలోహమే కాకపోతే అన్పాలిష్ తీసుకోవాలి
అబ్బో అయ్ అన్పాలిష్ మన కొద్దులే పాలిష్ పాలిష్ వద్దులే అన్ పాలిష్ తీసుకుంటేనే బెటర్ అట
అన్ పాలిషే తీసుకోవాలి పాలిష్ తీసుకోవద్దు అయితే మాకు డైజెస్ కేసు ఒకఆయన గోల్డ్ షాప్ ఆయన వచ్చిండు కృపాకర్ అని పన్గోటి కమలాకర్ కమలాకర్ కుృపాకర్ే ఆ ఆయన గోల్డ్ షాపేనంట నేను కొంచం ఇటొత్తడో కొంచెం అడుగుదాం అనుకుంటే మగా ఆ రా అక సారని ఇ లేదంట
ఆ
అటే పోయిండు వచ్చిండు చూచుకుని ఇంకా టస్లుట్ ఏ చేయిించుకోని
టెస్ట్లు గిట్లా చేయించుకున్నాకనే పోయిన్డా అవునా అదే రెండు సార్లు వచ్చి అడిగి పాయి ఇక
రెండు సార్లు వచ్చి అడిగిపోయిండు గోల్ షాప్ అన్నడు కదా కొంచం మంచిగనే ఉండు
ఉ
మొన్నొక్క రోజు నేను ఏడింటికి వస్తే ఏ ఉన్నాను కరెక్ట్ గ ఎనిమిది ఇరవైకి వచ్చిన నిన్ననో మొన్ననో అందరు వచ్చిలు మా వోళ్ళు ముగ్గురునారు ముగ్గురు వచ్చిల్లు
వావ్
ఆ ఆయన ఏచేసికిసనన్నాడు అందరినీ నేగలవర్ తనొచ్చినగానుంచి నువ్వు కనపడట్లే బామ్మెది బామ్ హు హూ మరిది ఓచ్ వత్తనే ఊంటిది వచ్చిన గాంచి ఇడ్నె కదా తరమ్మ అంట
అది నా కోసం ఏం కొనుకొచ్చిరూ అనపోయినావ మరి
నువ్వు వచ్చినప్పుడు ఆ సార్ డమిడ డైల్స్ పెట్టి ప్రైమ్ పెట్టి నేను చేసిన అవన్నీ పెట్టి పెట్టినా నేను చేసిన ఆ తర్వాత ఫోన్ చేసి ఆయనను బతిమిలాడుతున మొత్తలే అన్నడు ఒత్తలేడంటే సరే మరి అంత తీసి తీసుకొపోయి మళ్ళ డబ్బలో పెట్టి పైన పెట్టినా మళ్ళ వచ్చి మళ్ళ వతనం అని ఫోన్ చేసిలు మళ్ళీ సారి తీసుకొచ్చి మళ్ళ పెట్టిండు ఈ సారి కోపం వచ్చిండ్రు అసలు మీరు వత్తల వత్తతలేదమ్మా అంటే గో ఇదే రాన్ ఒక గంటన్న పెట్టించు కొను కొండమ్మా మళ్ళా వాటర్ పెరిగితే మీక ఇబ్బంది అయితదమ్మ అంటే
ఉమ్
ఇగో ఈయనకి ఎంత చెప్పినా వింటలేడు బతలాడాల్సి వస్తంది అయినా అంటంది ఇక మీరోస్తారో లేదో ఒకరు క్లారిటీ చెప్పులడంటే ఇంగ రాట్లేమ్ అంటాది తీసి మళ్ళగా మళ్ళ లోపల పెట్టిన
అయ్యో ఉహ్మ్ హు మల్ల స్వీట్ సరి పెట్టినవే మల్ల ఒత్
పెట్ పెట్టిండ్రు మళ్ళ దీసి మళ్ళీ నేన్ లోపల పెట్టినా
ఆహా మళ్ళ తర్వా మళ్ళా అప్పుడు ఆ తర్వాత
రెండు సార్ల నేన్ ఒకసారి పెట్నా సార్ ఒకసారి పెట్నా
అయ్యా ఇగ రాలేదు ఇక రాజేశ్వరవు
రాలేదిగ రేపు ఇగ రారని లాస్ట్ పెట్ ప్పు గంట సవన్ లాస్ట్కే పెట్టి పంపిత రేపు ఎనిమిది కేజీలు అయితయి మరీ ఇయాలా ఆరు ఆరు పెడితే రేపు ఏడుంటాయి అయితే రేపు ఫస్ట్ బస్ కి వస్తా సార్ అని చెప్పిన ఇగ ఫస్ట్ బస్ కి అయితే రెండు టైమింగ్ లాక్ తాన్ దొరుకుతాయి
పమ్ పమూడు కేస్లయినయ ఇప్పుడు
పదమూడు కేజీలు ఉన్నాయి మళ్ళ కొత్తవి రాలేదా
మళ్ళ హా అవునా
పదమూడు కేసులుని ఒక రోజు ఏడు ఒక రోజు ఆరు
అవునా అమ్మ ఒకసారి పేర్లున రాసుకోలండి లిస్టులో రిజిస్టర్లో పేర్లు రాసుకోవాలి
పుసుకున చోల నడిగిన
ఉమ్ అదే అదే
మల్ల అదే ఇయ్యాల
ఉమ్
పిలోతాంటాయ్
ఆ
ఒకా అంకుల్ ఎల్ఐసి ఆఫీసర్ అంట ఆయన రాజ్ సార్ వచ్చిండ్ర అని అడిగిండ్రు రాలే ఆ ఏమో ఈ రోజు నేను డైలసిస్ లో ఉన్నా నాకు తెలివదనండ్ అది అదే హాస్పిటల్గా తెలవద అమ్మా నీకు అన ఏమో అంకుల్ నాకు తెలివదు కూసిండాంటే కుసునాడు నీకు పెళ్ళి అయిందా అని అడుగుతునాడు సంబందాలు చూడండి అని చెప్
ఉహ్మ్ హూ హు ఆ
అదే అయినటునాన కానటునన్న సూతాంటే మెట్టలకేమో సరే ఉండు నేను మళ్ళ చేస్తా
అ